బాన్నారాండి.
హెలో.
హలో.
వినిపిస్తుందా అండి.
అ వినీ పి.
హలో. ఆ వినిపిస్తుందండి, ఏం చేస్తున్నారండి.
ఉహు చెప్పడి హలో.
ఏం చేస్తున్నారండి, హలో.
ఏం లేదండి, ఏం లేదండి, ఇప్పుడే తిన్నాను. అవునా, ఏంకురేంటి. చికెన్ పెట్టారండి.
అవునా, మరి మీరు చికెన్ రోజు, వేరే ఏదో చేసుకుంటా, అన్నారు కదా.
ఊ చేసుకుంటా అన్నాం గాని. ఫ్రెండ్స్ బయటికి కెళ్లారు, కాబట్టి ఏం చేసుకోలేదు.
అయ్యో, మరి బాగుందా అందా చికెన్.
బానే ఉందండి, మీ తిన్నారా అండి. ఆ తిన్నానండి. వర్షం పడుతుందా అండి మీకు. ఊ పడుతుందండి, ఇందులో, నైట్ పవర్ కూడా లేదు. అయ్యో. మా ఫ్రెండ్స్ హాస్టల్ లో, కూడా లేద అంటా. మరి వొచ్చిందా లేదా ఇప్పుడు. ఊ ఇప్పుడు వొచ్చిందండి, మార్నింగ్ అచ్చింది, నేను లేస్టళ్లకు ఆల్రెడీ పోవర్ ఉండే అండి. అవునా. కష్టమఅండి, పవర్ లేకపోతే, నైట్ అంతా పడుకోవడం. అదే అండి నైట్ పవర్ లే కుంటుండే మా బ్లాక్ లోనే లేదండి షార్టేజ్ అయినట్టుంది అయ్యో అదేన్ ఏంటండీ ఏమాన్నా ఏం లేదు నై అదొకటి బేట్టేసాము మరి వాళ్ళకి చెప్పలేదా అండి నైట్ ఆ చెప్లిచి రిపేర్ చేశారు అవునా ఇంగా వాళ్ళ కాదు రాత్రి ఏం రావాలని చెప్పేసి ననుండచు నిన్న నైట్ హీటర్ పెట్టి అలానే చేసాము పండుకొని ఉండాను సో ఇగ మార్నింగ్ మళ్ళా లేసి చూసెటలకు షాక్ అయింది షార్ట్ సర్క్యూట్ అయినట్టుంది మన వల్ల అసలు మొత్తానికి పవర్ లేకుండా అయిపెనండి
అవునా
హు
వర్షం
వర్షం పడిందా అండి రాత్రి ఫుల్ వర్షం పడిం దండి
అవునా ఇప్పుడు
పడుతుందా ఇప్పుడు వర్షమేం లేదండి అవునా మాకు పడుతుందండి అవునా
ఉమ్ రా త్రి అయితే ఫుల్ గాలి అండి పొద్దుండి వర్షం స్టార్ట్ నాలుగు
అవునా జెప్ జెప్ పండుకునే సరికే ఫోర్ అయింది ఫోర్ దాక
అవునా
అవునా
మరి వేరే దగ్గర్ కేళ్ళి పడుకుంటే అయిపో కదండి ఓన్లీ మీ బ్లాక్ లనే పోయిందన్నారు కదా
అదే అది అదే అండి ఒక మాట్లాడుతా ఉండే మీరంతా కూచొని
అవునా
అవునా వాళ్ళకు ఈవినింగ్ ఉంటది ఆ ఫ్రెండ్స్ తోని వాళ్లకు నైట్ మార్నింగ్ ఈవినింగ్ కదండి మనకు నైట్ అయితే వాళ్ళకి ఈవినింగ్ అయితదండి వాళ్ళు కలిసి మాట్లాడుతుంటే కరెంట్